నమస్కారం అండి
నమస్కారం మేడం
ఓకే అండి ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ప్రయాణం అండి
ఆ ఓకే మ్యామ్
మీరు మీ జీవితంలో ఎక్కువగా ప్రయాణించిన ఆ ప్లేస్ ఏంటండి
కొండ కట్లంలోడ ఐడియా ఉంద మేడం జగిత్యాల జిల్లా
అవునండి
ఆహ ఎప్పుడైనా వెళ్ళారా
హ వెళ్ళామండి
ఫస్ట్ టైము ఫ్యామిలీతోని ఫస్ట్ అంటే ఎలా వెళ్ళామంటే మేము ఫ్యామిలీతో ఇక్కడ వెళ్ళేవాళ్ళం ఎప్పుడంటే ఈవినింగ్ ఫోర్కి వెళ్ళేవాళ్ళం అక్కడ వెళ్ళే వరకు సిక్స్ అయ్యేది ఈవినింగ్ సిక్స్ ఆర్ సెవెన్ అయ్యేది అక్కడ రూమ్ తీసుకొని కాసేపు ఏదో ఒకటి తినేసి జాతర ఉంటాయి కదా మేడం ఇడ ఉంటయి లే అక్కడ అక్కడ కాసేపు తిరిగేసి ఫ్యామిలీతోనీ కొంచం ముచ్చట్లు పెట్టి సి నైట్గా పడుకొని మార్నింగ్ టూ ఆర్ త్రీ కిళ్ వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళం సిక్స్ అవుతూ ఉండే సిక్స్ ఓ క్లాక్కి దర్శనము చేసుకుని
ఓకే
ఆ సిక్స్ ఆ చేసుకొని తర్వాత సిక్స్ నుంచి వెళ్ళి ఎయిట్ వరకు ఇక్కడ మళ్ళీ కొండగట్లో ఉండేవాళ్ళం మేడం టూ అవర్స్ జర్నీ ఉంటది
ఓకే విములవాడ వేములవాడ నుంచి కొండగట్టు వెళ్ళేవారా
ఆ వెళ్ళే వాళ్ళం కొండగట్టు వెళ్ళి కొండగట్టు వెళ్ళిన తర్వాత ఆ ఏదో ఒక టిఫిన్ చేసేవాళ్ళ మధ్యలో చిన్నగా టిఫిన్ చేసేసి మళ్ళ వెమ్మలవాడలో దర్శనం చేసుకునే వాళ్ళ ఒక టూ త్రీ అవర్స్ పడుతది
ఓకే
అక్కడ ఇగ ఏదో ఒక ప్లేస్ చూసుకునే వాళ్ళు అక్కడ బేతాళ అక్కడ ఐదు తల్ తలక హనుమంత ఉంటారు కదా బేతాళు ఉంటారు
ఆ బేతాళుడు
తల్లడు అక్కడ చికెన్ వండుకొనే వాళ్ళం
ఓకే
విగ్రహం దగ్గరనే ఉంటది అది పక్కన పక్కనే పడుకొని ఇక తినేసి ఇంటికి వచ్చే వాళ్ళం ఇంటికి వచ్చే వాళ్ళం మీగ
ఓకే మీరు దాదాపుగా ఎన్నిసార్లు వెళ్ళారండి
మేడం ఫ్యామిలీతోనేమో ఒక టూ టైమ్స్ వెళ్ళాం ఆ వన్ టైమ్ వాళ టూ టైమ్స్ వెళ్ళాం
ఓకే
అంటే తోనాకె ఒక ఫైవ్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వెళ్ళా మేడం
ఓకే సరే అండి మీరు ఎక్కడ అంటే ఏ ప్రాంతానికి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతారు అంటే ప్రయాణం చేస్తూ వెళ్ళడానికి ఏ ప్రయాణంలో ఎక్కువ ఎంజాయ్ చేశారు
మేడమ్
అ
వేములవాడ మేడం మా వేములవాడ అంటున్న కొండగట్టు మేడం
కొండగట్టు ఓకే
తుంది ఒక రోజు బై మిస్టేక్ లో వెళ్ళాం మేడం వెళ్ళాలని వెళ్ళాలి వెళ్ళే వాల్లకు ఈవినింగ్ సిక్స్ అయింది మేల్లం ఫ్రెండ్స్ తోని
ఓకె
రూమ్ లో కొట్టుకొని తిట్టుకొని ఇగ కొంచెం మీగ పార్టీ చేసుకొని పడుక్కొని మార్నింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం గాని వెళ్ళలె కాకపోతే ఎంజాయ్ చేసి వచ్చేసాం
ఒకె ఓకే అండి నా వర క్ వచ్చేసరికి నాకు ప్రయాణం అంటే చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా
ఇక ఒక ప్లేస్ కి వెళ్ళాలి అని ఉందంటే ఎక్కడికి వెళ్తారు మేడం ఒక లైఫ్ లో లాస్ట్ ట్రిప్ అనుకుంటే
నాకు ఒక ప్లేస్ కి వెళ్ళాలని ఉంది అంటే నాకు టూరిస్ట్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అండి నాకు ప్రయాణం చేయాల నుండె టూరిస్ట్ ప్లేసెస్ కి ప్రయాణం చేయాలని ఉందండి ఎలాంటి అంటే మొదటగా వచ్చేసి నేను దేవస్థానాలని చెప్తానండి
మ్
ఇప్పుడు మీరెలా అయితే అన్నారో సేమ్ నాకు కూడ ఆ దేవస్థానాలు
దేవస్థానలె అంటే ఎక్కడ మేడం అంటే ఇంపార్టెంట్ ఎక్కడికి వెళ్
అంటే దేవస్థానాలన్నిీ వస్తాయి కదండి కొండగొట్టు అటు వెంలవాడ తిరుపతి కేదార్నాథ్ అరుణాచలం
ఊహు
కనకదుర్గా ఇవన్నీ వస్తాయి కదండీ అలానే నేను కూడ ఇంకొకటి ఏంటి అంటే
ఉ
విశాలమైన ప్రాంతాలుంటాయి కదండి అలాంటి ప్రాంత తాలకు ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం నేను ఎక్కువగా ప్రయాణం చేసేటప్పుడు అంటే దగ్గరి ప్రాంతాలలో ప్రయాణం చేసేటప్పుడు ఏం అనిపించదు కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని ప్రయాణాలు ఏంటి అంటే చిరాకు తెప్పిస్తాయండి నాకు అంటే ఎలా అం బాగసేపు ప్రయాణం చేసి చేసి కొన్నిసార్లు విసుగొస్తది
హ్
ఫ్యామిలీతో వెళ్ళే ప్రయాణం ఏదైతే ఉంటదో అంటే మనకు ఇష్ ఇష్టమైన వాళ్ళతో చేసే ప్రయాణం ఒక విధంగా ఉంటది. అంటే ప్రయాణం అనేది చాలా రకాలుగా ఉంటది కదండి. అవసరానికి వెళ్లేది ఆ పని కోసం వెళ్ళేది, చదువు కోసం వెళ్ళేది. కొన్నీ తప్పని పరిస్థితి కారణాల వల్ల వెళ్ళేవి. పెళ్ళిళ్ళకు వెళ్ళేవి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే సంతోషంగా వెళ్ళే ప్రయాణాలు కొన్ని ఉంటాయి.
ఆ
ఆ కారణాల వల్లా అంటే ఏదో ఒక ఇష్యూ అయి వెళ్ళే సమస్యల వల్ల జరిగే ప్రయాణాలు ఉంటాయి. అంటే ఒకొక ప్రయాణం ద్వారా ఒక్కొక్కటి అనుభవిస్తాం మనం. మీరు ఎలా అనుభవిస్తారో నాకు తెలీదు కానీ నేను చెప్తున్నాను.
తేఎంజాయ్ చేస్తారు కదా మేడం మీరు ఏదో ఒకటి అయితే.
ఆ ఖచ్చితంగా అండి. ప్రయాణంలో అది కూడా వాహనాల బట్టి కూడా ఉంటదండి. అంటే
కార్లో వెళ్ళినప్పుడు హ్యాపీగా ఉంటారు.
కార్లో వెళ్ళేటప్పుడు, బస్ కెళ్ళేటప్పుడు, ఆటో
అదే ఇప్పుడు కార్లో వెళ్ళినప్పుడు కంఫర్ట్గా ఉంటది కదా మేడం మీకు.
అలా అని ఏం లేదండి ఎక్కడ ఉన్నా కూడా ప్రకృతి కనిపియాలి, గాలి ఉండాలండి. ఎందుకు బస్సులో వెళ్ళినప్పుడు కూడా సీటు విండో సైడ్ కూర్చుంటే గాలి వస్తది కదండి. కారు లోనే కంఫర్ట్ అనేది ఎవరికి ఉండదండి అలా.
స్సులో అంటే మనం అడ్జస్ట్ కావాలి మేడం, మరి కార్లో అంటే కంఫర్ట్గా ఉంటది మేడం.
అవునా మరి మీకు అలా ఉండచ్చు మాకైతే అలా ఏం ఉండదండి. నాకు ప్రయాణం ఏంటండి
కార్లో జర్నీ నేను ఎప్పుడు చేయలే మేడం.
అవునా ఓకే అండి నాకైతే ఎక్కువ వచ్చేసరికి బస్ జర్నీ చేశానండి నేను చాలా. నేను ఆ మ్యాక్సిమం వ చ్చేసి నా జర్నీ మీది లాంగ్ జర్నీ ఏదండి. ఎక్కువ అంటే లాంగ్ జర్నీ ఫైనల్గా వచ్చేసి.
హెచ్చోడి మేడం.
ఓకే నాది ఖమ్మం వరకు వెళ్ళానని ఏంటండి.
నేను ఎక్కువ తిరిగింది ఏమేమంటే ఒక ఓన్లీ కొండగట్టు, వేములవాడ మేడం అంటే చాలా ఇష్టం ఇంకా ఇష్టమైన వాళ్ళతోనే వెళ్తా కాబట్టి వెళ్తా అంతే.
ఓకే మీరు ప్రయాణంలో ఒక్కువ గమనించింది ఏంటండి?
గమనించింది అంటే మన ఇష్టమైన వాళ్ళతోనే ఉన్నప్పుడు ఇగ అది టెన్షన్ ఉన్నా బాధన్నా ఏమున్నా అది అప్పుడప్పుడు అయిపోతాయి కాకపోతే వాళ్ళతో ఉన్నంత సేపు మాత్రం మెమరీస్ మెమరీస్ ఎక్కువ ఉంటాయి ప్లస్ స్ ఎందంటే హ్యాపీగా ఉంటాం టూరిస్ట్ ప్లేస్ కు వెళ్ళినప్పుడు ఏదో ఒక ప్రశాంతంగా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తయి కొన్ని రోజులు నా బాధలన్నీ మర్చిపోయి ఉంటాం మేడం ఫ్యామిలీతోని వెళ్ళిన ఫ్రెండ్స్ తోని వెళ్ళినా
మీకు ఏ ప్రయాణం ఎక్కువ ఎప్పటికి గుర్తుండి పోతది అండి
చెప్పా కదా మేడం కొండగట్టు వెముల వాడ ఫ్రెండ్స్ తోని వెళ్ళిందని
ఓకే సరేనండి ఇంకొకటి ఏంటి అంటే
మీకు మీకు ఎక్కువ ప్రయాణం గుర్తుండిపోయే ప్రయాణం ఏంది మేడం మీకు ఇష్టమైన ప్రయాణం ఏంది మేడం
అంటే నా లైఫ్ లో నేను చేసిన ప్రయాణంలో
బెస్ట్ బెస్ట్ బెస్ట్ టాప్ ఫోన్ లో ఉండేది నిజం చెప్పండి మేడం ఏం కాదు
నాకు దేవస్థానాలకు వెళ్ళింది
అదే అదే ఒక ఒక ఓ ఓ ప్లేస్ చెప్పండి అంటే ఇంపార్టెంట్ అదే ఇది దీని తర్వాత అన్ని ఓకే గాని
కొండగట్టు వెములవాడకి వెళ్ళానండి యాది మీకు ఎలాగ అయితే నేను కూడా మా ఫ్యామిలీ నిజమేనండి నేను చెప్పేది ఇంకొకటి ఏంటి అంటే ప్రయాణం అనేది చాలా మనకి జీవితానికి కి కొన్ని విషయాలు నేర్పుతది అండి కొన్ని ప్రయాణాలు భయంకరంగా ఉంటాయి ప్రయాణం అంటే మనం వెళ్ళడమే కాకుండా ప్రయాణాల్లో ఎదుర్కొనే చిక్కులు కూడా ఉంటాయండి ఇప్పుడు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు అవ్వడం అలాంటివి ఉంటాయి కదండి ఏమన్నారు
అలాంటి అలాంటి ఆలోచించకూడదు మేడం ఇగ
కరెక్టే అండి ఇప్పుడు మన టాపిక్ ప్రయాణం అంటే ప్రయాణంలో చాలా ఉంటాయి కదాండి. ప్రయాణంలో జరిగే ప్రమాదాలు మనకు జరిగిన ఇష్టమైన ప్రయాణం ఎప్పటికి గుర్తుండిపోయే ప్రయాణం ఎక్కువ చేసిన ప్రయాణం
మేడం నువ్వు ఎంత నువ్వు ఎన్ అంటేనే ఒక్క టూర్ కి వెళ్ళాలనుకుంటే అది ఎవరితోన అయిన కాని ఏమైనా గానీ ఒక ప్లేస్ చెప్పండి మేడం వెంటనే ఆలోచించకుండా ఒక్కటే ప్లీస్ మీరు
నన్ను అడుగుతున్నారా
ఆ మిమ్మల్ని లాస్ట్ టూర్ ఒకటి అనుకోండి అది నార్మల్గా టెంపుల్ గానీ నార్మల్ గాని ఎక్కడైనా కానీ
నాకు చాలా ఉన్నాయండి
ఒక్కటి చెప్పండి మేడం లాస్ట్ ఒకటి వెళ్ళాలి ఖచ్చ తంగా ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలి ఓకే మేడం
మీకండి
నాకు అలాంటివి ఏం లేవ్ మేడం
నాకు గుడా అలాంటి ఏం లేవు కాని అండి, మీరు అడిగేసరికి ప్రకృతికి వచ్చేసరికి అరకు అండి, దేవస్థానాలకు వచ్
అంటే నక్ నాకి నాకు అక్కడికి ఎళ్ళాలి. ఎక్కడికెళ్ళాలని ఏమి ఉండది గనీ అప్పుడప్పుడు అనిపిస్తది ఒక్కనీవే ను ఎటన్న ఎళ్ళిపోవాలె. అక్కడ ఇక్కడ అని ఏం ఉండదు అని అనిపిస్తది.
ఓకే అండి ధన్యవాదాలు.